హలో హయ్ అండి ఆ బాగున్నమండి ఏం చేస్తున్నరండి ఏలే ఖాళీగానే ఉన్ననండి
ఖాళీగానె ఉన్నా బుక్స్ చదువుతున్నా అప్పటి నుంచి చూసి. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయ్ అది ఏమో చదువుతంటే ఇప్పుడెమో ఇంట్రస్ట్ వస్తలేదు తర్వాత చూద్దాంలే టైమ్ ఉంది గానంటే బ్రెయిన్ అంటంది హార్ట్ ఏమో దడదడ కొట్టుకుంటంది భయంతో.
నిజం గదా
అసలు ఏడుపొస్తుందండి బుక్స్ ఓపెన్ చే చేస్తేనే ఏడుపొస్తుంది ఇదేమె కాఫీ డేస్ తెలీదు నా బ్రెయిన్ చదువుదాం అంటే
అయ్యో
ఆ నాకేమో టెన్షన్ ఎక్కువ అయితంది
ఇప్పుడు వున్నాయండి ఎగ్జామ్సు
వొస్సే మంత్ అండి ఎయిత్ నుంచి ఏమన్నా ఉంటాయ్ అన్నారు మా మేడ వాళ్ళు, అంటే వాళ్ళు కూడా కన్ఫామ్ చెప్పలే. చ్ అంటే చెప్తారు కదా ఇట్లా ఒక డే టా ఊహించి
ఆ హా
అలాగే వాళ్ళు మీకుంటే వచ్చే నెల ఎయిట్ నుంచి ఉండొచ్చురా ఎగ్జామ్స్ అన్నారు.
అవునా
ఉ ఇప్పుడు ఆ అండి
ముచ్చట కాలేదా ఇంకా
ఏం కాలేదండి నేను ఉరు మొన్న రీసెంట్లీ వన్ వీక్ ఏమె అయితుందండి ఇక్కడికి వచ్చి.
ఓది వొబులారే అవునా
ఆ కాలేజీకి వెళ్ళడమే అయితుంది రావడం అయితుంది ఇగా నాకు అందులోనే టైం సరిపోతుంది చదువుత లేను అనమాట ఇగా రోజు ఒక వన్ టైం చదువుకుంటే కొంచెం బెటర్ కదా అని ప్రిపేర్ అయితున్న చాలా టఫ్ గా ఉన్నాయండి టాపిక్స్
బా
డైలీ కొంచెం చదువుకుంటేనే అప్పటికి కొంచెం నెట్టుకుంటూ రావాలి దాని సిలబస్
బవును
లాస్ట్ వన్ అయితే చాలా కష్టమైంది నాకైతే ఎగ్జామ్స్ కి
ఆమ్
లాస్ట్ టైం కూడా చాలా కష్టమైందండి ఎగ్జామ్స్ కీ నాకు అంటే క్లాసెస్ స్టార్ట్ అయినాయి టూ మంత్స్ తరువాత వెళ్ళినా కాలేజ్ కి
ఆహా
సుమా శ్రుతున్నా సగం కంటే ఎక్కువ సిలబస్ అయిపోయింది సిలబస్ కూడా ఏం లేకుండే ఇగా మేడమ్ కూడా కోప్పడ్డారు మొత్తం మొత్తం సిలబస్ ఆయాడిపోయడానికి వచ్చినవ్ ఏంట్రా కాలేజ్ కి కీ అంటే అప్పుడు నాకు హెల్త్ బాగా లేకుండే అండి హు అప్పుడు హెల్త్ బాగోలేక ఇగా రాలేదు కానీ నాకు నోట్స్ లేదు ఏం లేదు ఎగ్జామ్ టైమ్ కి నాకైతే ఎంత కష్టమైందో చదవడానికి బా కష్టమైంది
అయ్యో
ఇగ చాట్ జిపిటి గూగుల్ యూట్యూబ్ అవన్నీ ఇగా అందులో చూసుకుంటూ కొన్ని వీడియోలు చూసుకుంటూ అట్ల నేర్చుకొని నా అంతట నేనే నోట్ ప్రిపేర్ చేసుకొని ఎగ్జమ్ చదువుకొని వెళ్లిన
అయ్యో
అంత కష్టమైంది నాకు అయితే
ఆ మరి ఇగా ఇప్పుడు కొంచెం ప్రిపేర్ కండి ఇగా మరి మెల్ల మెల్లగా
ఇప్పుడు అయితున్న అండి ఇప్పుడు ఇగా పర్లేదు అనిపిస్తుంది చదువుతంటే
ఆ
హ్మ్ అంటే అప్పుడు అంటే నాకు టైం లేకుండే ఇప్పుడు ఏందంటే క్లాస్ కూడా వింటున్నా కాబట్టి
అవును ఆహ్మ్ యే క్లాస్ లోకి వెళ్తారు కదా
ఆ క్లాస్కి వెళ్తాం కదా ఇక్కడ ఉంటాం ఇగా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కనీ వాళ్ళ ఇంటికంటే నోట్స్ అడిగితే మాకు అర్థమైనట్టు మేము రాసుకున్నాం నీకు అర్థం కాదని వాళ్ళం టున్నారు ఇక మేము కూడా ఎందుకు లే ఎవరెందుకు అడగాలనేసి నేను పేరు చెప్పకుండా ఇగ నోట్స్అన్ని ప్రిపేర్ చేస్తున్నా
అవునా ఆహా
హ్మ్
ఎందుకు ఒకరియి ఒకరికి ఎందుకు అర్థం కావండి
ఆహా వాళ్ళు ఏంటిధంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళయి చదువుతే వాళ్ళకంటే ఎక్కువ మార్క్స్ వస్తాయేమో వాళ్ళ అంటే ఆన్సర్స్ వాళ్ళలాంటి చేస్తమేమో వాళ్ళది
ఊహు
నేను నుండి అంటే చెప్తే కనపడుతుంది కదా అనేసి
ఆహా
ఇప్పుడు ఫస్ట్ లెక్క లేదండి ఫ్రెండ్షిప్ అంతా కుళ్ళిపోతోల్లే ఉన్నారు బాగా అరే పోన్లే చెప్తే చదువుతది గలాంటి లేదు అది చదువుకుంటే అది మనకంటే ఎక్కువ మార్క్స్ అది పాస్ అయిపోతుది అన్నట్టు భయం ఉంది వాళ్ళకి
ఆహా అది ఎందుకు రావాలి ఎక్కు ఆ తను ఎందుకు ఎక్కువ రావాలి అన్నట్టు ఉమ్
పిజీలో అయితే అంత ఎవరు బాలేరు ఒక ఇద్దరు అమ్మాయిలు బాగుంటయి అంతే ఇ మిగిలిన వాళ్లు బా కుళ్ళుబోతులన్నమాట
మాట్లాడతారండి మరి మంచిగా
ఆ ఇద్దరు ఇద్దర్థోనే ఉంటానండి నేను ఎక్కువ మా క్లాస్ లో
అవునా
ఇక వాళ్ళు కూడా బాగా లాంగ్ డిస్టెన్స్ అండి వస్తే టూ డేస్ ఒకసారీ త్రీ డేస్కి ఒకసారి వస్తారు వాళ్ళు
అయ్యో ప్రతి రోజు రారండి
అంటే వాళ్ళకి ఎట్లా అంటే ఆ మూడు బస్సులు మార్చి రావాలండి వాళ్ళు రావాలంటే
అయ్యో పాపమో
అలాగ ఇగా వాళ్ళు మేడంతో చెప్పుకున్నారన్నమాట మేడం నేను ఇట్లా నెల కిన్ని రోజులు వస్తాను ఇన్ని రోజులు రాను నాకు లాంగ్ అనేసి ఇగ వాళ్ళు అనుకున్నారు ఫస్టే
అచ్చ అచ్చా
కానీ వాళ్ళందరూ వేసిన సర వాళ్ళకి ఇంకా మేడమ్ పైసలు కట్టించుకుంటారు
అవునాఆహా
ఇగ వాల్ల అట్లా వస్తరన్న మాట కనీసం వారానికి నాలుగు నాలుగు రోజులు ఏమో వస్తారు వాళ్ళు కాలేజ్ కి
వాళ్ళు ఇద్దరు కూడా అట్లనే ఉన్నారండి మీతోటి ఇగ
ఆ వాళ్ళిద్దరు కొంచెం బాగున్నారండి ఇక మిగిలిన వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు మాటన్న కూడా అంతంతే ఇంకేం చెప్పుకోరూ వాళ్ళు
అవునా అయ్యో పాపం మీతోటి మంచిగా ఫ్రెండ్షిప్ అయ్యేటోళ్లే కొంచెం లాంగ్ డిస్టబెన్స్ టున్నారు ఈళ్ళు ఇగ మంచిగా ఇది చేసే కుళ్ళు పోతోళ్ళు ఏమో మంచిగా రోజు వస్తున్నారు మీరు
అదే కదా ఆ ఇక నేను కూడా వాళ్ళను పట్టించుకో కోవట్లేదండి మేడం చెప్పిన ఆల్రెడీ ఏంటిదంటే మేడం నాకు ఇలా ఆ నేను లాంగ్ డిస్టెస్ మేడం నాది ఇక్కడ కూడా కాదు నియర్ బై కూడా నాది ఆ నాకిలా నోడ్స్ ఉన్నా ఇచ్చేయండి మేడం అంటే మీ ఫ్రెండ్స్ ఆడగరా అన్నారు చెప్పేసా మేడం కి లేదు మేడం వాళ్ళు ఎవరు ఏం హెల్ప్ చేసేలేరు నేను ఎవరిని అడగను కూడా మేడం అంటే సరే లేరా అన్నది నాకు ఎవరిని తెలిసి ఉంటే వాళ్ళకి చెప్పి నీకు నోట్స్ పెట్ ఇస్తాఅన్నది
అవునా ఆహా
ఇంక చెప్పాలి కదండి మేడం కైనా లాస్ట్ కి ఎందుకంటే మనం ఏమైనా చదవకుండా ఉంటే ఏమైనా రాయకుండా ఉంటే మళ్లి మనం మీదకి వస్తే మనం చెప్పుకోవాలి మేడం అంటారు తర్వాతకి ఎంత ఫ్రెండ్స్ ఉన్నారు మీకు చెప్పరా అనేసి అంటారు వాళ్ళు
అవును
మాకు అడగలేదు మేడం మేమ్ చెప్పమ అని వాళ్ళంటారు మేడం దగ్గర
అవును అందుకోసం ఫస్ట్ తెప్పించుకుంటే మంచి పని చేసారు
మ్ చెప్పేసా మేడంకి ఫస్టే
వద్దు
ఇగ మేడం కూడా ఏంటిదంటే నువ్వు లేటు వచ్చావు కదమ్మా వాళ్ళందరు ఫస్ ఫస్ట్ ఉన్నా కాబట్టి ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోయారుబట్టి వాళ్ళతోనే ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా అంతే కదా అంటే అది కూడా నిజమే గా అనుకున కను
అవును
మ్మ్? ఇక వాళ్ళ మెంటల్ స్టెల్త్ కదండి కొంతమంది తొందరగా పరిచిన అయితే వాళ్ళ ఫ్రెండ్స్
అవును మళ్ళ ఈమె లే వచ్చింది ఈమె ఎక్కడ ముందు వెళ్ళిపోతుందో అన్నట్టు వాళ్ళకొక ఆ లేట్ వచ్చి లేటెస్ట్గా వెళ్ళిపోతే ఎట్లా మళ్ళా వా ని అన్నట్టు చెర్పారు
నేను అక్కడికి ఇగ నా వల్ల ఎంతైతే అంత చదువుతానండి నేను మ్యాగ్జిమం పాస్ అయింత రాసి ఎప్పుడు ఎందులో ఫెయిల్ కాలేదు
అవునా ఆహ గ్రేట్ అండి మీది మరి
థాంక్యూ అండి ఇగ ఏం చేస్తాం అండి ఇగ మనం ఒక స్టెప్ తీసుకున్నాక ఒంట్లో మంచి కరెక్ట్గా ఉండాలి అనేసి ఆలోచించి ఏ చేస్త నేను ఏదైన్నా
అవును అంతే ఇగ మనం ఒకటి ఊహించుకొని ఉన్నాము అది చేయాలి అన్ టే అది దాన్ని పట్టు పట్టేయాల్సిందే
ఆ నేను అదే ఇగ నాకెట్ట ఎవ్వరు హెల్ప్ చేయ్యరు ఎవరితో నాకేంటిది నా వల్ల ఏంతైతే అంత నాలాంటోళ్ళు ఎంత మంది ఉంటలేరు అన్సి ఒకటే అనుకుని ఇగ స్టార్ట్ చేస్తా
అంతే ఇగ అట్లేనే అనుకోవాలి ఇక ఏం చేస్తాము అందరు కావాలంటే
అదే అవును నాకు అయినా ఫస్ట్ నుంచి అలవాటు ఉంది అంటే నేను ఏంటిదంటే ఎవరిని ఏమో అడగను జస్ట్ బాగా అంటే ఎప్పుడన్న రాకుండా ఉండి అర్థం కాకపోతేనే అప్పుడు ఒక స్టెప్ తీసుకుంటూ అడగాలని మ్మ్ ఫస్ట్ నుంచి నేను నా సెల్ గానే చదుకునేదాన్ని నాకు ఒక ట్యూషన్ అలాంటిది ఏం తెల్వదు
ఆహా
ఇప్పుడు ఒక ట్యూషన్ పోలే ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి ఎంట్రెన్స్ కూడా నా సెల్ఫ్గానే చదువుకొని నేర్చుకొని ఎగ్జమ్ రాసిన మ్మ్ అలానే సీట్ కొట్టను నేను ఫ్రీ సీట్ కొట్టాను అలాగ నేర్చుకొని
ఆా
మా ఫ్రెండ్స్ అయితే కొంచెంమంది వాళ్ళు కోచింగ్ కి వెళ్ళిరంట నేను అలా ఏ కోచింగ్ కోచింగ్ ఎందుకు అది అక్కడ ఏ చదిపిస్తే ఏంటిది ఇక్కడ కూడా అద చదువుకునేది మనం కాకపోతే వాళ్ళు ఏదంటే మంచిగా విడమడిచి మంచిగా చెప్తారు ఇగ మనం అర్థం చేసుకుంటే అయిపోద్దు అనేసి ఇక నేను కోచింగ్ అది ఏమీ లేదు కాదు
అవును మరి
మళ్ళీ కోచింగ్ ఏం తక్కువ పసాలు అయితయ అండి వేలు వేలు అయితాయి పది వేలు పదిహేను వేలు అంటారు వాళ్ళు మళ్ళీ అంత మంది కట్టినా అంత మంది కరెక్ట్ నలుగురుకి ఐదుగురు కూడా ఫ్రీ సీట్ రాదు
ఆ మరి ఎందుకు కట్ట అండి అటిగా
కుంటే ఆ డబ్బులు మనకే పనికికొస్తాయి అనేసి నేను
కరెక్ట్ ఏయ్ కదా
మా డాడీ అదే మెచ్చుకుంటాడు నువ్వు పైసలు కాపాడే దాన్నివి రా నువ్వు పైసలు వేస్ట్ చెయ్యవు అది ఇది అంటారు
నా
హా అంతే అండి ట్రైనింగ్ తీస్ కో లీ ఏం లేదు ఓన్ గానే నేర్చుకున్న చదువుకున్నా ఎలి రాసి వచ్చినా
నా
ఎంసెట్ చాలా కష్టం అండి అది కూడా అసలు టఫ్ ఉంటది దానికి కోచింగ్ వెళ్ళాలి ఇగ నేను కోచింగ్ అదేం తీసుకోలేదు
మీరు ఇంటితా నే ప్రిపేర్ అయ్యిండా అండి
ఆ ఇంట్లోనే ప్రిపేర్ అయినా అండి అంటే మెటీరియల్ ఉంటది కదా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వి ఎగ్జామ్ పేపర్స్ పాట్రన్స్ ఉంటాయి కదా అవి అలా చూసుకొని టే ఎట్ల ఉంటది ఏంటిది అన్నది అర్థం చేసుకొని చదువుకొని ఏలీన రాసిన సీట్ వచ్చింది మంచిగా
వునా
వచ్చింది వెళ్దాం అనుకున్న సరికి మా లైన్ లో ఇద్దరికి కోవిడ్ వచ్చింది అండి అప్పట్లో అప్పడు అంటే నాది కోవిడ్ కోవిడ్ లో ఇంటర్ అయింది నాది
అచ్చా హొ
నా ఇంటర్ అయిపోయింది హతం కోవిడ్ స్టార్ట్ అయింది అప్పుడే
అవున
ఆ అయితే కో మా లైన్ లో ఇద్దరు కోవిడ్ వచ్చేసింది అనేసి మొత్తం సీజ్ చేసారు ఏరియా మొత్తం
ఇవాళ నాకు అప్పుడు కౌన్సిలింగ్ కి వెళ్లాల్సి ఉండే పంపరు కదా బయటికి
బావును
ఇగ వాళ్ళు పంపలేదు ఇక నా సీట్ కూడా పోయింది అన్నమాట అందుకే ఇగ ఇప్పుడు డిగ్రీ చేసుక్ డిగ్రీ అయిపోయాక పీజీ చేసుకుంటున్నా లేకపోతే పాటికి నా జాబ్ అయిపోయేది జాబ్ లో కూడా ఉండిది నేను
ఉ నాకు బి ఫార్మసీ మెడిసిన్స్ చేయాలని బాగుండే కోరిక
అయ్యో
ఆ ఇగ కోవిడ్ వల్ల ఇక నా స్టడీ అట్ల ఆగిపోయింది ఇక దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకున్న
ఉ ప్చ్ అంటే బాధ అనిపించింది అండి ఎంత కష్టపడి
మీ ఆవును కష్టపడినందుకు మనకు ఫలితం వస్తలేదు అన్నట్టు బాధ అనిపిస్ స్థాది
బాధే కద నేను అట్ల అంటే బాగా కోపం వచ్చింది నాకు ఆ దానివల్ల నేను టూ ఇయర్స్ ఏం చదవలేదు అసలు కోపం పడి ఏం వద్దు వేస్ట్ నేను ఏం చేస్ థ నాకు లక్ పు కలిసి రాదు ఆ లక్ ఇట్లుంటది టూ ఇయర్స్ చదవలేదు తర్వాత మెడికల్ కోడింగ్ అని ఒక స్టడీ ఉంటది ఇక దాని కోసం అనేసి డిగ్రీ చేసుకున్న
నాక్కా
ఉ అలా అయ్యింది
ఇప్పటికైనా ఏమైంది మీరు మంచిగా చదివేటోలేనా
ఆహా ఆ కానీ ఏం లాభంమండి మనకు ఏందుకంటే అదృష్టం అనేది కూడా కొంచెం తోడు ఉండాలి
ఆ అది అయితే లక్కి
తే అది కూడా బాగుంటది నేను ఎంత చదివిన ఇలా అయితే ఇక మన కోసం దేని మీద కాదు కదా ఒకోసారి మన మీద మనకే నమ్మకం పోతాది కాద లక్ బా ఉండకపోతే
అవునండి ఓకేనండి మీరు ఇంతసేపు మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలండి
ఓకే అండి ధన్యవాదాలు అండి థ్యాంకు బాయ్ అండి
బాయ్ అండి